హలో
ఇన్ని స్ ను
అద స్క్ప్పుడ కూర్చున్న పని అయిపోయింది జస్ట్
ఆఓహో యాక్చువల్లీ నిన్న మీ ఇంటి సైడ్ వచ్చినా కాకపోతే కొంచెం బిజీలో ఉండి ఆశయ నుంచి చేశాడ వెళ్ళిపోయినా ఇక
అవునా ఏ టైంలో
ఐ థింక్ ఈవెనింగ్ టైమ్ంగ్రా సమ్ ఏదో ఎమర్జెన్సీ ఉండేగా మమ్మీకి డైరెక్ట్ వెళ్ళిపోయినా ఇక చూసా బయట ఏమనకు కనిపిస్తావా అని ఏం కనిపించదు
ఇక నేను నిన్నయితే అసలు ఇం ఇంట్లో నుంచి బయటి కార్లు కూడా పెట్టాలి
హుమ్ నాకు తెలుసు రా నీ గురించి తెలుసు
ఇంకా
ఆహ్ ఎవరైన్ టచ్లో ఉన్నారా నీకు మన ఫ్రెండ్స్
అ ఎవ్వలేరు
మ్ కాలేజీ లో అయితే అది ఏమంటారు ట్రెడిషనల్ డేసు ఫేవరేట్ డేసు బాగా జరుగుతున్నాయి ఉగాది కూడా జరిగింది ఆఫీసులో
అంటే అవి స్టేటస్లలో చూసిన
హుమ్
అందరూ శారీస్ కట్టుకున్నరు కదా
అందుకోసంకదా ట్రెడిషనల్ డే అని చెప్పింది
ఆ
శారీస్ కట్టుకున్నారు శారీస్ ఒకట డిఫరెంట్ వాళ్ళకి హెయిర్ స్టైల్ కదా మొత్తం సే ఇవేగ
ఆ
కోల్డ్ అయిందర
అ కొంచెం కోల్డ్ అయింది
హుహు ఎందుకు సమ్మర్ అని అవి తాగితావా లెమన్ జ్యూసెస్ అవి
ఆ కుల్డ్రింగ్క్స్ ఎక్కువ తాగిన లస్సీ లేమన్ జూసూ
నేను కూడా తాగను నాకు సాయంత్రం పూట తగుస్తే వస్తది రా కోల్డ్
ఆహా
ఏమీకా నాకోస్తే అన్ని ఒకేసారి వత్తాయ్ ప్యాకేజ్ల ఒకటొచ్చి ఒకట్ పోవుడు అట్లేమి ఉండదు వచ్చినమా అందరు ఇన్విటేషన్ తీసుకొనత్తరు మళ్ళీ ఒక ఫైవ్ డేస్ స్టే టే చేయడానికి మినిమమ్ త్రీ డేస్.
అది కొంచం మర్ నాకు రైట్ సైడ్ చెవి కూడా కొంచెం పెయినయితుంది.
మ్ హు
హాస్పిటల్ కెళ్ళాలిగ
వెళ్ళి చూయించుకోవాలి ఎందుకంటే కొంచెం ఉన్నప్పుడు చూయించుకుంటేనే బెటర్ అట్లాంటివి.
ఎందుకో మార్నింగ్ నుంచి పెయినవుతుంది.
హ్మ్ హు ఏమైనా హెవీ జ్యువెలరీస్ అట్లా వేసారా
ఏమేయ్యలేదు. అదైతే ఏం వేయలేదు అట్ల
మ్మ్ హు దాన్ని వన్ సైడ్ ఏమైనా పడుకుంటే కూడా సమ్ ఏదైనా పెయినట్లోచ్చినట్టుంది.
నేను కూడా అదే అనుకుంటున్నా.
హుహుమ్ సాయంత్రం వరకు చూడు ఇంక తగ్గకపోతే వేళ్ళు ఇగ హాస్పిటల్
అదే అనుకుంటున్నా నేను కూడా
అయినా మీ దగ్గర డాక్టర్ నేమ్ నెంబరు ఉంటాయ్ కదా
అవును.
అంత పెద్ద డాక్టర్ మీ నెంబరు కూడా పెట్టుకున్నాడు. పేషెంట్ అంటే గట్లుండాలి. నా దగ్గర కూడా ఉంటాయి కొన్ని డాక్టర్స్ నెంబర్స్. ఈ మధ్యలో చ్చినయ్ రీసెంట్గా
హా ఇంకా
ఇంకా
ఈ సమ్మర్లో అయితే కొంచెం మ్మ్ అంటే విలేజ్లలో ఉండడమే బాగ అనిపిస్తది.
ఎండకా
అవును. మంచిగా చెట్లుంటయి చెల్లగుంటది.
ఆ మరి వర్షాకాలం అక్కన్నే ఉంటారానే
ఆ వర్షకాలం ఉండంలే. ఆ వర్ష కాలంలో బు అదే బురదా అది అస్సలు ఉండలేన్
అంతే అంటరా
ఎండాకాలం అయితే బాగనిపిస్తాయి.
నాక్కూడా అంతే. వారు చిన్నప్పుడుఏ కాలం రా అయితే హాలిడేస్ వస్తాయి కాబట్టి ఎండాకాలం ఇష్టం మనకు హాలిడేస్ల కోసమే ఎండాకాలం ఇష్టం ఇప్పుడు ఏంట్రా అంటే నా వల్ల కావట్లే ది సమ్మర్ల కొంచెం కూల్గా హీట తగ్గు తే బాగుండు అన్నట్టుంది నా పొజిషన్. బాడీ లో హీట్ ఎక్కువుంది. ఎంత కీరాస్ అవి తిన్నా సెట్ అవ్వట్లేదు.
అది సబ్జా సీడ్స్ ఉంటాయి కదా.
ఆ నాకవితినబుద్ధి కాదు. ట్రై చేసా కాకపోతే నా వల్ల కావట్లేదు. హ్మ్ తాగలి నేనవి తాగ్తా కర్డు తింటా బాగా ఆ లెమన్ జ్యూసెస్ ఉంటాయి అవి కూడా తింటా తాగుతా.
హ్మ్.
మొత్తం ఆసిడ్ ఉంటా అయినా హీట్ తగట్లేదు మరి.
అది సబ్జా సీట్స్ అయితే బాగా వర్క్ అయితయ్.
అవునవును.
కొంచెం వాటర్ ఏసి అందులో వేస్. అమ్మక్క అంతా ఏమంటారు కొంచెం స్వీట్గా ఉండాలంటే కొంచం. కొంచం చిక్ర కుడా వేసుకోవచ్చు బాగుంటది.
నేను ఇవి కూడా ట్రై చేసా ఏంటంటే నాకు తెలివక చెరుకు రసం ఉంటాయి కదా. అది తాగిన. తాగిన తర్వాత ఇగ మామ్మీ ఇమ్మ తిట్టుడు తిట్టింది తాగొచ్చు కాకపోతే అది ఇంకా హి. తేస్తదంట మనం ఏ జూసే కదా వా. మన నోరు ఆగదుగా టేస్ట్ చూ అసల్కీ. తాగినం మనం.
ఇప్పుడు కొంచెమేమో. ఆ అంటే ఇప్పుడు ఈ సమ్మర్లో ఏమో కొంచెం చల్లగా. కూల్ గా తినాలనిపిస్తది. అదే వింటర్ లో అయితే స్పైసీ స్పైసీగా. వేడి వేడిగా తినాలనిపిస్తాది.
తినేకొద్ది ఏమైనా.
అవును.
ఏ టైమ్ లో అయినా పర్లేదు కాకపోతే కొంత వేడి ఉండాలి.
వేడిగా ఉండాలి మళ్ళీ స్పైసీ కూడా ఉండాలి ఇప్పుడైతే. ఎట్లైనా తిన్ తినొచ్చు.
ఇప్పుడు వాటర్ క్వాంటిటీస్ కావాలి. జ్యూసస్ ఐస్ క్రీమ్స్ కూల్. నార్మల్ వాటర్ కూడా వద్దు మనకు కూల్గా కావాలి మళ్ళీ. అవైతనే సెట్ అయితే.
అవును. ఇంకా.
అవి రంజాన్ వచ్చింది అయిపోయింది కదా ఇంకొంతమందికి ఇంకా విషెస్ చెప్. లేదు ఉండె నేను ఈ రోజు కాల్ చేసి చెప్పుకుంటా.
ఆహా.
వచ్చినా అని చెప్పిన ఇంకోక సార్ ఉన్నాడు ఆ సార్ కి ఇంకా చెప్పలేదు. అట్లున్నది ఇంకా అట్లనే మిగిలి మనమేమో వాళ్ళ ఇంటిదగ్గర ఉం. టె ఉండేది కొన్ని రోజులు జస్ట్ కొద్దిసేపేగా ఉండేది ఉండేది. చేయలే ఫ్యామిలీతో ఉన్నప్పుడు అని చేయలేదు ఇగా ఇప్పుడు వచ్చిన తర్వాత. విష్ చేసిన ఆ నేను కాదు నేను కాల్ చేసి. చెప్ సారు అంటే ఆ ఇది బారుతంట. ఇద్దరం ఒకేసారి చెప్పిన హైలెట్ అస్సలు అదైతే. కొంచెం ప్రాబ్లం ఉంటే అది వచ్చి సెట్ చేసి వెళ్లారుగా.
ఉహు. పార్క్స్ కి వెళ్ళట్లేదా.
ఉహు లేదు ఇగ అంతా కూడానా ఇగ నాకు.
కొంచెం మా ఇంటి సైడ్ అయితే ఇప్పుడు దగ్గర్లో అవి పడ్డాయి కొంచెం. పార్క్స్.
నేనేం తిరుగుతా నాకు తిరుగుడికే చాల నాకు మనం. బక్కగా అవ్వాలి అని ఏం లేదు ఆల్రెడీ ఉన్నది బక్కగా నే టైమింగ్స్ కూడా సెట్ అవ్వట్లేదు అటు ఫ్రెండ్స్ తో మాట్లాడితే ఒకరితో మాట్లాడితే ఇంకోలు వ్ మాకెందుకు చేస్తావులే కాల్స్ అంటా మీరు చేశారా అని నేను
హ్మ
అయితుంది కొంచం కొంచం డిస్కషన్స్ అట్లా అక్కడికి కవర్ చేసుకుంటనే వస్తున్నా ఈ రోజు ఒకళ్ళు రేపుొళ్ళు ఈ రోజుకు ఒకళ్ళు వండే వండే ఒకోక్కలికి ఇక నేను బిజి లో ఉంటే ఇక ఎవరికి చేయను మెసేజ్ వస్తే రిప్లై ఇస్తాను నేను ఫ్రీగా ఉన్నప్పుడు
అంతే నేను కూడా ఎక్కువ కాల్స్ మాట్లాడాను
నా వల్ల కాల్స్ మాట్లాడం కాద మెసేజ్ చేస్తే అదే టూ సెకండ్స్ లో అయినా పర్లేదు రిప్లై ఇస్తాం మొబైల్ ఒకవేళ నా చేతిలో ఉంటే
చెప్పు ఇంకా
హ్మ్ లేగ్ పైయిన్ యితుంద్ర సమ్ దానికి ఏమైందో తెలియదు ఒక స్కిన్ కొంచెం పోయి అక్కడ మొత్తం రెడ్ అయింది అది నడవడం రాట్లేదు మంటగా ఉందిగా ఈ రోజు ఎట్లుంతాడ్దో ఆ పెయిన్ ఏంటిదో ఇప్పుడు కూర్చుంటే ఓకే జస్ట్ కొంచెం కాలు కదిలిచ్చినా అట్లా చేస్న ఏం లేదు ఉందిగా పేన్ మామూలుగా రాటలేదు
ఏమైనా టాబ్లెట్ ఉంటే వేసుకో వేసుకోం పోయినా మరి
ఒక లిక్విడ్ ఉందంట కాకపోతే అది నాకు ఎక్కడ దొరకాలి ఇక్కడ అని వదిలేస్న అడిగా ఒక లిక్విడ్ ఉంది అని చెప్పారు
సరే లేరా
సరేరా బాయ్
బాయ్